ఎద్దాం మ్ చెప్పవచ్చు మీరు కూడా
హలో ఆ
మాట్లాడండి మీకు కూడా ఏమనా తెలిసింటే మీరు కూడా అడగచ్చు మాట్లాడొచ్చు
ఆ ఇట్లా అయింది మా ఇ ఆ బిడ్డల చరిత్ర చెప్తానా అం
మ్ చెప్ చెప్పండి ఎవరైతేనే అందరి బాధలేనే అందరికి ఉంటాయ్ కష్టాలు
ఆ
మాట్లాడుకోవచ్చు ఏమైందండి మీ పెద్ద గుజ్జులకు
పానం బాలేదండి మంచిగా ఉంటలేడు అంత ఘోరంగా ఉంటాడు ఆ
ఎవలి మీ అ
లది మంచిగా ఉండలేడు మంచిగుంట లేడు రెండు లక్షలు నాలుగు లక్షలు అయినాయి
దేనికి
నా లచ్చలైనై జబ్బాచ్చి
ఆహా ఏం జబ్బు వచ్చింది
జబ్బు వచ్చింది నాలుగు లక్షల దాకా అయినాయ్
ఏం జబ్బు వచ్చింది అట
ఏం జబ్బని చెప్తలేదు కడపులో ఏమైంది చెప్తలేదు
అంటే స్కానింగ్ లు గిట్ల ఏమీ తీపీయలేద
స్కానింగ్ లు తీపిత్తే కడపులా లివర్ ఖరాబయిందంటారు
హా
లివర్ కరాబైదం రు ఇప్పుడు ఇక మాలేసుకున్నాడు కదా ఇప్పుడు గితంత ఆడ అన్నం గితంత ఇంత తింటే ఇంత అరుగుతలే చెత్తలేదు మళ్ళ ఇలా హైదరాబాదు పొయిండు చేష్టులకు
మ్ హ్ హాస్పట్లకేనా
ఆ హాస్పిట్లకే పొయిండు హైదరాబాద్ కు పొయిండు చెస్టులకు ఏమైందో ఏం కతో ఎట్టున్నాడో ఏంకతో తలుత్త లేద్
మరీ పానం మంచిగా లేనప్పుడు మాల వేసుకోకుండా అయిపో కదా మరి పానం మంచిగా లేన్దానికి మాల ఎందుకు వేసుకున్నారు
కాన మంచిగా ఉండాలలానే మళ్ళా నలభై ఒక్క రోజు మాలేసుకున్నాడు
ఏమ్ మాల
ఈ అంజన్నమాల
అంజన్నమాల వేస్కున్నాడా
అంజన్న మాలేస్ కున్నాడు చీరాల్నె తోటి చీరాల్నె వెళ్ళి నాక ఇక ఇంకొక్క ఐదు రోజులు వ ఇచ్చేదె మున్నది ఇగ మళ్ళా ఇయాల హైదరాబాద్ పోయిండు ఆ పడ్తలేదు అక్కడన్ అక్కడ స్సలూ అన్నం పడతలేదు మనం అంటే ఇంటికాడా మెత్తగా చిన్న పిల్లల్లాగా ఇంత ఇంతగింత ఉడకబెట్టుకొని మెత్తగా ఉడకబట్టుకొని తిం ఇతనూ కొంచెం అరిగేది అన్నం
ఆ
ఇప్పుడు అక్కడ ఎద్ద మధ్యం తిండి అయితుంది కదా అన్నం అరుగుతలేదు ఏమి అరుగుతలేదు అ లోపడికి ఆ మెతుకు వేటాలకు మళ్ళా నొప్పి లేస్తునట్టయితాంది నొప్పి లేసినట్టయి మరమ్మా చల్లడం మెల్లడం అయితాంది పానం అని మన ఇట్ల ఇయ్యాల హైదరాబాద్ పోయిండు ఇయ్యాల మళ్ళా టెస్టులు చేయించుకొచ్చుకుంటా అని
ఊహు
ఏమున్నది రెండు ఎకరాల భూమి పాయే అప్పులాయే ఇదాయె అదాయె ఇద్దరు పిల్లగాన్లు చదువులాయే
మ్మ్ అంటే భూమి అమ్మిర్రా మరి
రెండె ఎకరాల భూమి అమ్మిండు
ఆ ఎందుకు ఈయనకు పానం మంచిగ లేకనేన
పానం మంచిగ లేకనే రెండు ఎకరాల భూమి అమ్మిండు ఇన్నప్పులు ఆరు లక్షలత్తే ఆరు లక్షలు ఏమిటికి మొదలుగాను నాలుగు లక్షలు ఇగ ఆయనకె అయినియ్
అ పిల్లలు ఉన్నారా మరి ఆళ్ళకు
ఆ బిడ్డ కొడుకు వాడు గణపురానొక్కరు మొవున్నాకెళ్లి నొక్కరు చదువుకుంటారు
మరీ రేపు ఇప్పుడు ఉన్నదంతా ఆయన ఆరోగ్యం బాగాలేదని పెడతారు మరి రేపు పిల్లల పెళ్లిదయితే ఎట్లా అండి
ఏం చేద్దాం ఇగ మ పరిస్థితి మంచిగ లేదు మరి ఇగా ఆ భూమ్ తే ఎట్ల పానం పోతే ఎట్ల ఉంటే ఏమో ఉంట తే ఒక్క ఎకరం అంత ఉన్నది పిలగానికి పిల్లకి ఎట్ల అయితే అట్ల గదే పిల్లగానికి గదే పిల్లగాను కొని రెండు ఎకరాల్ అమ్మిండు ఇగ అదే అమ్మిండు దాని అప్పుడ్ కట్ తరి ఇంత పానం ఆరోగ్యం చేసుకున్నాడు మరిగ అయ ఆ భూమి లేకుంటె ఎట్టునే తత ఎట్ట పర్సితీ ఉంటది
హ్మ్ అంతె పరిస్థితి వాళ్ళకు తల్లిదండ్రి లేరా మరి పెట్టడానికి
పచ్చవాతం పచ్చవాతం వచ్చింది ముసలాయనకు
వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చింద అంటే వాళ్ళ ముసలొల్లని వీళ్లే నా సాదడం
వీళ్లేే సాదుడు పచ్చవతం వచ్చి లక్ష యాభై వేలు పెట్టుకున్నం ముసలోనికి
ఆ ఉ
ఎడ పడితే అన్నే కింద పడతది
అయ్యో
ఆమె ఎడ బడితే అన్నే కింద పడ్తది కన్లు తిరిగి
ఆడపిల్లలు ఉన్నారా మర ఆమెకు
ఇద్దరు
ఇద్దరు ఉంటే మరి ఇక్కడ ఈయనకు పానం మంచిగా లేద మరి ఆ ముసలామెను తీసుకపోయి సాదుకున్న అయిపోవు కదా వాళ్ళు
వాళ్ళు సాదుకోరు ఇద్దరు ఊళ్ళో నే బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఊళ్ళో నే
ఆహా మరి నాకు పానం మంచిగా లేనప్పుడు ఏమన్నా డబ్బులు ఇట్ల ఏమి ఇయలేదా
ఏం డబ్బులు బెట్టరు మొత్తంగోస అంత ఈయనదే
ఉ
లక్ష యాభై రెండు లక్షల దాకా పెట్టిండు ముసలోనికి
ఉమ్
మొన్న మా సిట్టి తానం పోత్తాన అత్తే ఇక్కడికి అన్నైతే మొత్తం నో టి మాట బందయిదట కోమాలకు పోయిండట ముసలాయన
ఆ
కోమలాక పోతే అలా పెద్ద అల్లుడు నోటి మాట బంద్ అయింది ఏందని ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లులుచ్చరపక్కన గుసొని ఏడతారట ఏడతా అంటే మళ్ళీ అక్కడికి ఆకరికి పెద్ద అల్లుడు లేసి ఏంది ఇట్లా అసలు గుసలేదు గసలేద సాతి మీద మూడు గుద్దులు గుద్ద్దటళ్లకు గ ప్
ఉమ్ ఉమ్ గుండెకొట్టు కుండాగిపోయింది కావటి
అయి సాతిలో మూడు గుద్ధులు గుద్దిటలాకు అప్పుడు మేలకచ్చి ఆ అన్నాడట
ఉ
ఒక గట్ట అయిపోయింది పరిస్థితి బాగలేదు అళ్లది
ఉమ్ మరి ఇప్పుడు ఇనైనా కోలుకుంటాడా మరి సామి మాల వేసుకున్న అయనా మంచిగా ఉంటాడఅన్ టావా
అలా ఏం కొలుకునేది తెలేద్ ఇడు మాల తీసుకుంటే మళ్ళా మందు తాగితే మళ్ళా ఇటో అటో ఇగ
అంటే మందు పడతలేదన్నట్ట
మందు పడతలే మందు తాగితే అటే అన్నాడు డాక్టర్ కూడా
ఉంహు మరి పానం మంచిగా లేదన్నప్పుడు తాగకు అన్నప్పుడు తాగ్ కుంటే ఏమైతంది మరి ఇట్లా తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని సచ్చిపోతే ఏం వత్తంది
దవాకానా కి వెళ్ళి వచ్చినంక దవాకానా కి వెళ్ళి వచ్చినంక తాగుడుబేట్ తాగుడు పెట్టి అమ్మో తాగితే బతుకనని ఇగ అనీ మాలెసుకున్నాడు
ఆ
తాగి ఆగమాగం చేసి లొల్లులు చేసి లొల్లులు చేసి మాలెల్లుండి నువ్వు మాల వేసుకోవలె నువ్వు మాల బంద్ చేసినావ్ అని అంటే నలభై ఒక్క రోజు మాలేసుకున్నాడు.
హ
ఇంకా ఇప్పుడప్పుడు ఇప్పుడు అటట్టున్నాడు మళ్ళా మాల తీసినాక మళ్ళా ఏం చేసేద్ద్ద తెల్వదు ఇగ
ఏం జేసినా ఇంకేం జెత్తరు ఇప్పడు ఇంకేమైనా అయి అడ్డం బడితే గంతే ఎవరు ఏం బెట్టలేరు
ఇగా
ఇటు తరపు నుంచి అయినా ఏం లేదు అటు తరపు నుంచి అయిన ఏం లేదు కాబట్టి ఆయనే ఆలోచించుకొని బ కాలేదా
వంట
హు
తొందరలో పనికి వెళ్తారా అండి మరి
వారంలో పాటు వెళ్తామండి
వంద రోజుల పని ఎట్లాయ ఎట్లా చేస్తారు ఆడ పని
పీట్ లెక్క పీట్ లెక్క చేసేదట
అంటే మట్టి తవ్వుతారా మట్టి తవ్వి పొత్తార
డా
ఆ
మీటర్ రోజు కావాలట మూడు వందలు పడతాయట
ఆ చేస్తారా అండి మరి అట్లా
చేయాలే చేయకుంటే కార్డ్ పోయిద్దిటగా
ఉ ఒక్క రోజు రెండు రోజులో వారం ఒక్క వారం అన్నా చెయాల అంటారు కదా
ఒక వారం అన్న చేసి వచ్చేత్తం ఇగ
ఉ
ఒక వారం చేసే
పనులన్నీ అయిపోయినాక ఇక ఖాళీ అనే ఉంటారు కాబట్టి ఇక ఆ పని చేసుకుంటే అయిపోతుంది ఆది కదా ఊ
ఆడోడ ఇంక నెల రోజులు దొరుకుతాయి ఈ పని
నెల రోజులుంటే ఎండలు ఇప్పటికే పుల్ కొడతాన్నాయి కదా మళ్ళా మే నెల వరకు ఎండలు ఇంకా ముదురుతయాట
పోవాలండి ఇక పని ఇవ్వాలి పో దప్పది ఎట్లా బతుకుతాం ఇక కూలీ చేసుకుంటేనే కదా కుడు ఇగ తినుడు కూలో చేసుకుంటే కొనుక్కొచ్చి తినుడయే
చిట్టీలు గిట్ల కడుతర ఏమన్న మీరు
ఆ కడుతానమండి మహిళా సంఘం చిట్టి కడుతానం
మైల సంగం ల ఎత్తుకున్నార డబ్బులు
ఆ ఎత్తుకున్నాం
ఏపటేత్తుకున్నారు
అరవై వేలు ఎత్తుకున్నామండి
మ్ హు నేలకేంత కడుతర్రు మరి
నెలకిరవై ఆరు వందాలు
నేలకి ఇరవై ఆరు వందలు కడుతార్ర ఆన్ ఎ పొదుపు అండ్లనే లోన్ అండ్లనే కడతార్ర
ఆ అన్నిఅండ్లనే ఇగ
మ్ హు మరి నేలకు ఇరవై ఆరు వందలు ఎల్తాన్నాయా మీకు
ఇగ గట్నే కలి చేసుకుంటన్నామండి ఇగ కూలి చేసుకొని కట్టుకుంటన్నాం ఇగ
బియ్యం గిట్లా మరి బియ్యం స్టోర్లు వస్తాయా
తానయ్ స్టోర్ బియ్యమే సద్గురుకుంటన్నాం ఇగ
అయినా మీరు ఒక్కలే కదా మీకు ఎన్ని ఓస్తాయి బియ్యం ఆరు కిలోలు ఏనా
ముపై ఐదు కిలోలండి
ముప్పై ఐదు కిలోలు అంటే ఏం లేదని రాయించుకున్నారా
ఆ ఏం లేదని రాయించు కున్నప్పుడు ఓ అప్పట్లా
మ్
పిల్లలునప్పుడు రాపిచ్చుకున్నాం